హలో హాయ్ బాన్నావా
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా
ఏమి చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే తిన్నాం మీరు తిన్నరాా
ఆ తిన్నా ఎంకు మాది ఈ గోశ చిక్కుడు కాయ
ఆహా
నేనా నువ్వేం చేసినావు
మాది ఎగ్
ఎగ్ చేసింద్ర
గోరు చిక్కుడు కాయలు వస్తున్నాయ ఇప్పుడు
ఆ వస్తున్నాయి మార్కెట్ లో
మీరూ తింటారా గోరు చిక్కుడు కాయా
ఆ తింటాం అప్పుడప్పుడు ఆ అంటే ఇక రైస్ తో కంటే చపాతి తోటి మంచిగా ఉంటాయి గాని ఏ ఈ రోజు చపాతీ చేయలే రైస్ తోటే తిన్నాము నువ్వు తింటావా ఆ టైమ్ అంటే ఫస్ట్ ఉ
అంటే ఉడకబెట్టి చేస్తారా లేపోద్ది డైరెక్ట్ ఇట్లా చేస్తారా
ఉడకబెట్టి చేస్త ఆ ఉడకబెట్టాలి అవి ఉడికిన తర్వాత అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడికిన తరువాత దింపేసుకొని తర్వాత ఇక వాములు కర్రీ చేస్తాము కదా అట్లా పోపు పెట్టుకోవాలి
ఆహా
హ్మ్మ్
ఏమో అది అంత నాకు తినబుద్ది కాదు
అందులో అంటే కొ కొబ్బరి పొడి యాడ్ చేస్తే బాగుంటది అంటే అట్లా కాకుండా హ్మ్మ్ తింటావా నువ్వు
ఆ తినబుద్ది కాదు ఆ కర్రీ
అవునా మా ఇంట్లో కూడా ఎక్కువ తినడానికి చూడరు గాని ఆ అప్పుడప్పుడు తినాలి కదా ఆ కానీ అవి అంటే తొందరగా వస్తాయట ఎక్కువ మందులు ఎ కుండా వండుతాయట మరి ఇప్పుడు ఎట్లా ఉండదుో తెలియ అది అంతకు ముందు అయితే అట్నే అనేవాళ్ళు ఈ దీనికి ఎక్కువ మందు ఇంది ఏం వాడరు ఇ మంచిగా తొందరగా అయితాయి అని
అవునా మా ఇంట్లో మా ఇంటి వెనక ఒక తాత ఉండేది ఆయన ఇవి పండించేటడు అయితే అప్పుడప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ గా మాకు ఇచ్చేటోడు అనమాట అప్పట్లా అయితే మా మమ్మీ అప్పుడప్పుడు వే స్తే అప్పుడు బాగుండేది అప్పుడు టేస్ట్ మంచిగా ఉండేది తినేదాన్ని కానీ ఇప్పుడు బజార్నే ఉండేదిస్తే తినాను అవిట్లా లేతగ ఉంటాయి కదా అప్పుడు చెట్ల నుండి తెంపినాయి ఆ అట్లా అప్పుడు కర్రీ వేసింది అయితే అప్పుడు నచ్చింది కానీ ఇప్పుడు అంత తెచ్చుకోము ఇక
వో మ్ అవి ఫ్రెష్గా అయితేనే టేస్ట్ మంచిగుంటది.
అంటేనే కర్రీ మంచిగయితాది.
ఆ మీ ఇంటి వెనుక పండించేవాళ్ళ?
ఇట్లా అయింది ఆ బెండకాయలు, వంకాయలు ఇవి గోర్చిక్కుడు కా ఇంకా కొతిమీర ఇగ ఫుల్ కోతిమీరి ఇట్ల ఐన ప్లేస్ ఉంటది అన్నట్టు మా ఇంటి ఇంకా తాతకు అయితే అన్ని ఫుల్లు పండించేటోడు. మొత్తం ఒక బావి కూడ ఉండేది తోటకూర కూడ ఏసేటోడు ఆ తోటకూర కూడ ఏసేటోడు ఒక బావి ఉండేది అన్నట్టు ఆ బావి నీళ్లంటే వాడరు అంటే మన త స్నానం చేయడానికి బయ్ అట్ట పనులకు వాడరన్నట్టు అయినా. ఆ బావి నీళ్ళు వేస్ట్ ఆహా ఆ బావి నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి అట్లా ఆ చెట్లు పెంచి చూడనకట్ల ఇక కూరగాయలు ఆయన బజార్ పోయి తెచ్చుకోకుండ.
అవునా మంచిగ ఇంట్లోనే పండిచ్చుకొని తినేవాళ్ళు కావచ్చు
ఇట్లా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటే కూడ, మంచిగ మన చేతులతోటే తెంపి, అప్పుడది అప్పుడు కర్రి చేసుకుంటే మంచిగనిపిత్తది తినాలని. కూడ అనిపిస్తది.
ఆ
మీకు మీరు పండిస్తారా అట్ల ఏమైన
మేమా మేము వంకాయలు పండిస్తాము. వంకాయలు, బెండకాయలు, అల్చంత చిక్కుడు ఈ అనపకాయలు అంటారు కదా, ఆ వేస్తాం. ఆ బీరకాయ కూడ ఏసాము లాస్ట్
ఇప్పుడు వేసింద మరి వర్షాకాలం స్టార్ట్ అయితుంది కదా ఇగ
ఇక స్టార్ట్ అయింది ఇంకా ఇయ్యలేదు ఇయ్యాలి
ఆహా
మ్
చేవి కూడ ఏస్తారా
ఆ అంటే టమాటా ఇప్పుడు కాదు అంటే అది నవంబర్, డిసెంబర్ అంటే అక్టోబర్, నవంబర్ ఆ టైమ్ లో ఏస్తాం. రమ అప్పుడు ఏస్తే తరువాత వర్క్ అయితయి. అంటే ఇప్పుడు కూడ అంటే ఇప్పుడు కొంచెం వాటికి వాటర్ ఎక్కువ అయితే కుళ్లిపోయినట్ టయితే అటు సైడ్ ఎక్కువ వాటర్ ఆగుతాయి. ఆ
అంటే ఇప్పుడు వర్షం ఎక్కువ కొట్టిన కూడ బాధనే అన్నట్టు అది
కీ వాటికి అవి కాయలు కొంచెం ఇట్లయినయనుకో మురిగిపోయినట్టు అయితాయి మోత్ తమ్ ఖరాబ్ అయితయి.
ఆహా
అందుకని మళ్ళ చెట్లకు కూడ ఎక్కువ అంతే ఎంత వాటర్ ఉండాలో అంతే ఉండాలి ఎక్కువ ఉన్నా కూడ అవి ఇదయిపోతాయి కదా!
అవును చెట్లకి ఎక్కువ నీరయినా ప్రాబ్లమే తక్కువయినా ప్రాబ్లమే. వాటికి సరిపడా పెట్టాలె
మ్
ఇంకేం కూరగాయలు కొత్తిమీర ఇట్ల పుదీనా వేస్తారా?
ఆ అవును కొతిమీర కూడ ఏస్తాం. పుదీనా, మెంతి తోటకూర
అప్పుడప్పుడుఆ చికెన్ మటన్ చేసుకుంటాం అప్పుడప్పుడు దంపేస్తే మంచిగా ఉం
అవును ఫ్రెష్గా మంచిగ ఉంటది ఇప్పుడు ఇది ఇప్పుడు అంటే మార్కెట్ లో కొన్ని తెచ్చినాం అనుకోండి కొంచెమే వస్తది అది అన్ని అంటే ఇప్పుడు మాకైతే మార్కెట్ ఇటు వారానికి ఒకసారి ఉంటాది అంటే మళ్ళీ కావాలంటే మధ్యలో అంతగా దొరకవు దొరికినా కూడా చాలా ఎక్కువ రేటు చెప్తారు అదే అంటే ఇప్పుడు అన్ని ఇక వారానికి సరిపడ కర్రీసు లోకి కావాలనుకుంటే ఇక కొంచెం కొంచెం వయ్యాలి అదే ఇంట్లో పండించుకుంటే కొంచెం మంచిగా ఎక్కువ వేసుకొని మంచిగా చేసుకోవచ్చు
అవును
మళ్ళీ మద్ అయితే కొంచెం ఎక్కువ దొరకట్లేదు కొంచెమే ఇస్తున్నారు ఎక్కువ రావట్లేదు అనుకుంటా అ
మీతో జేఅవును
హ్మ్ మీరేమెయ్యారా ఇంట్లో
మాకు అంత ప్లేస్ ఉండదు చిన్న చిన్న కుండీలోనే మేము కొత్తిమీర పుదీన ఇవి వేసుకుంటాం అంటే అప్పుడు అప్పుడు కొంచెం వేసుకోడానికి అట్లా చిన్నగా పెంచుతాం అన్నట్టు కుండీగల్లో ఆ ఉంటది మేము ఎక్కువ కూడా తెంపం అంటే ఇక ఇట్లా లేనప్పుడు ఇక చికెన్ మటన్ అంటే ఫ్రెష్ ఫ్రెష్గా వెయ్యాలి కదా సండే సండే అప్పుడు తెం తం అంతే
ఒ
ఇంక లేవం నార్మల్ డేసేగా మార్కెట్ పోయినప్పుడే తెచ్చుకుంటాం కొత్తిమీర పుదీనా మెంతి
అక్కడ నుంచే తెచ్చుకుంటారా
హ్మ్ ఇవి పండిస్తారా మీరు ఉల్లి ఏమి అవును మెంతి కూర ఇగ అవును గంగాబాయిలు కూడా మా మమ్మీ మొన్న తెచ్చింది గంగబాయిలు
హ్మ్
గంగాబాయిలు తిన్నారా మీరు
అంటే తినలేదు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తుగాని ఈ మధ్యలో అయితే ఎప్పుడు తినలేదు
ఆహా మా మమ్మీ మొన్న వేసింది పప్ వేసి గంగబాయిలు కూర వేస్తే కొంచెం ఇట్లా పుల్ల పుల్లగా ఉందన్నట్టు
అవునా నేము అది అది కూడా తింటే మంచిదంట
అవును ఫస్ట్ చిన్నప్పుడు మేము ఇట్లా ఆడుకుంటా ఆడే ఫుల్ ఇట్లా పెరిగేది అది
ఆ
ఎక్కడ పడితే అక్కడ పెరిగేది కాని అంతా అప్పుడు పట్టించుకునేటోళ్ళం కాదు ఇప్పుడు మొన్న కూడా ఎట్లా ఉంటుందో అ కున్న ఇట్లా మన గోంగూర ఇట్లా పుల్ల పుల్లగా ఉంటది పప్పు కుంటే సేమ్ అట్లనే ఉండే బాగుండే
చేసిండు కందిపప్పా పెసరపప్పా
ఆ పెసరపప్పే అనుకుంటాం పెసరపప్పే
ఊహూ
ఆ ఇప్పుడు పాలకూర పప్పు ఎట్లా జేస్తాం మనం
ఆ అవునవును ఆ
అట్లనే ఇగ
అట్లనే జేసింర్రా ఉమ్ హు
చుక్క కూర గూడా అంటారు గానీ ఏమో నాకంత గుర్తు లేదు మేం జేసినామో లేదో మరి
అది చుక్కకూర గూడా అవును అంటరు దాని తోటి ఏంటిది చుక్కకూర మటన్ ఎక్ ఎక్కువ చేస్తరు వేరే వాళ్ళె కొంచెం ముస్లిం వాళ్ళు ఉంటారు గదా ఆళ్ళైతే ఎక్కువ ఆకుకూరలల్లనే చిక్
అవును వాళ్ళు బాగా అవును వాళ్ళు మొత్తం ఇట్లా ఇప్పుడు గూడా గోంగూర చికెన్ ఇట్లా మటన్లా చికెన్ ఇలా అంటే ఆకుకూరలు యేస్తున్నారు గదా వాళ్ళయితే బాగా ముస్లిం వాళ్ళు
అవును చికెన్ గో అంటే మటన్ గోంగూర చికెన్ లేస్తరు తోటకూర లేస్తరు అవి ఫుల్ల్ ప్రోటీన్ వాళ్ళకయితే మనం అట్లా మనకు అంత తినబుద్ధి గాదు
సపరేట్చేసుకుంటా గాని అట్లా తింటే బా
ఉమ్ కానీ మనకు అట్ట తినబుద్ధి గాదు మనం చేసుకోము అట్లా
అవును
ఉమ్
మీరు ఇది ఉల్లికాడలు పండిస్తారా
ఆ ఉల్లిగడ్డలు యేసినప్పుడు అంటే ఇగ కొంచెం సమ్మర్ ముందుకు యేస్తరు
ఉమ్ అవి ఉల్లి కాడలు అయితే ఇట్లా మం చి ఉంటాయి ఇట్లా ఏ కర్రీల యేసుకున్న
అవును టేస్ట్ వస్తయ్ మంచి ఉం టవి మళ్ళా ఇట్లా మనం ఏమైనా గారెలు అలాంటివి చేసుకుంటాం గదా అందులో యేస్తే ఇంకా బాగుంటది
అవును మా మమ్మీ కూడా జేత్తది అప్పుడప్పుడు ఇదేందీ పెసరపప్పు గారెలు అంటే పొట్టు పెసరపప్పు ఉంటదిగా గ్రీన్ ఆ అవి జేసినప్పుడు ఇప్పుడు గారెలు జేసినప్పుడు యేస్తాయి దాంట్ల ఇప్పుడు మక్క గారెలు గూడా మనం జేసుకుంటాం గదా సోరకాయ గారెలు మక్క
ఇగ అందలో యేసుకుంటే మంచి
అవును ఇట్లా కరివేపాకు ఉల్లి కాడలు
ఉమ్ చాలా బాగుంటాది అట్లా
మనం ఇప్పుడు ఏ ఏంది పిండి వంటలు జేసుకున్నా గూడా అద్దాల గారెలు ఇట్లా జేస్తరు గదా వాటిల గూడా జేసుకుంటరు చాలామంది
ఆ అవును మేం అంటే మా లాస్ట్ టైం వేసినప్పుడు మేము సంక్రాంతి ఆ టైంలో యేసినం అందరుఅంటే అప్పుడే కొంచెం పెరిగి కొంచెం అయినాయి మంచిగనే అప్పుడు అందరూ మా ఇంట్లకు వచ్చే తీసు కెళ్ళిర్రు మా ఇంటికి వచ్చి అందరు తీసుకెళ్ళిర్రు ఉల్లి కాడలు ఉల్లి వెల్లులి సేమే ఉంటాయి
మీరు గూడా ఏసి యేసిరా
ఆ మేమ్ గూడ యేసినం మరలే ఇప్పుడు ఇగ అందులో
అవును బాగుంటది టేస్ట్ మంచి ఉంటది అది మన ఇంట్ల ఇంకా తాజా తాజా అయితే ఇంకా బాగుంటది
అవును
ఓ వెధవ ఇంకా ఏం పండిస్తారు మీరు వాయిస్ వినిపిస్తుందా
ఆ
చిన్న పిల్లలున్నరు మా ఇంట్ల అల్లరి చేస్తున్నరు
అవునా ఆహా అ ఈ అంటే ఇంటి వెనుక బావి ఉందన్నరు గా అక్కడ ఎందుకు యూజ్ జెయ్యారు మరి వాటర్ అంటే కనీసం బయట గుడ యూజ్ జెయరా అంటే
అంటే మాకు బావి ఉంది మేం యూజ్ వాళ్ళదిగా వాళ్ళక్కడ ఉండరన్నట ఆ ఇంట్ల ఇట్ల పెద్ద పెద్ద కప్పలు దాంట్ల అట్ల వాడని బావి అంటే ఇగ నీళ్ళు మంచిగుండయి గదా వాడుతా ఉంటే నీళ్ళు మంచిగుంటయి
ఆహా
రెండు సంవత్సరాల కస్తరు కాబట్టి ఆ బావి నీళ్ళు ఇగట్ల వాడక దాన్లో పెద్ద పెద్ద కప్పలు అవి ఇవి ఉంటే ఇగ ఏం జెయాలని అట్లా చెట్లుకు యూజ్ చేస్తారన్నట్టు
అవునా
మ్మ్
ఆహా మరట్లా ఉన్నప్పుడు అల్లో అంటే కూరగాయలు అవన్నేసి వాళ్ళు అముతారా మరి అంటే అతని వేసే వాళ్ళున్నారు కదా ఒక తనెవరో అవన్నీ అమ్ముతరా లేకుంటే ఆయనొక్కరే తినే వాళ్ళ
ఆయనొక్కరే దినేవాడు మా గుడ ఇచ్చేటోళ్ళు
ఆ
మ్మ్
సరే సరే అండి మరి
సరే అండి బాయ్
ఆ బాయ్